హలో
హలో
హలో బాగున్నావా హలో
హలో
హలో బాగున్నావా
బాగున్నా మీరు బాగున్నార
ఆ బాగున్నం
ఏమి చేస్తారు
ఏమున్నది ఏం లేదు ఖాళీగానే ఉన్నాం
నానా
తిన్లేదు ఇంకా ఆ పని అయిపోయింది ఇప్పుడే ఖాళీగా కూర్చున్న ఇగ
మీరు
తిన్నాం నుండే కద్ మీది ఉహ్
బెండకాయ కర్రీ చేసినాం గానీ అసలు ఇక్కడ ఏమంతా మ
ఎందుకు
ఇగ ఎట్లుంటాయి సిటీలా కొంచెం పల్లెటూర్లో అయితేనేమో మంచిగా మనం మన దగ్గ గ్గ రామ్
హ్మ్మ్
మార్కెట్ల దొరికింద దానికంటే మన దగ్గర పల్లెటూర్లలో వాళ్ళే పండితరుగదా
ఆ
వాళ్ళు పండించినాయి మంచిగా కొంచెం మంచిగా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి మనకు తెలిసిన వాళ్ళ దగ్గర పోయోమ్ కొంచెం అటన్న ఇటన్న జరగ సౌండ్ టీవీ సౌండ్ బాగా ఈనబదడ్తది
సరే అ ఇంగ చెప్ ఆ
ఆ ఇగా పల్లెటూర్లలో అయితే మంచిగా మనం పండించుకొని తినొచ్చు మంచిగా మనం చుట్టంటే పండించే రైతుల దగ్గరది పోయి తీసుకొచ్చుకోవచ్చు కానీ ఇక్కడ అట్లుండది కదా ఎట్లా పండిస్తారో ఏంకానుంచి ఓస్తాయ అవి ఏం కతో ఎన్ని రోజులకి ఇస్తారో తెలివది ఇంగా ఎట్లున్న తీసుకోవాలి ఇక
ఆ అ మంచిగా పండినయి కూడా మనం చేతే గిత్త చెట్ల మీద ఉన్నా ఎప్పుప్పుడు తెపుకొని ఎవరవ పండించుకని మంచిగ కూర వండుకుని
మీ వాయిస్ స్ట్రక్ అయితంది కొంచెం కొంచం బయటికి బయటకి వచ్చి మాట్లాడవా
ఆ సరే స
ఆ చెప్పు
నిజంగా మేమైతే మా పొలంలా అన్ని తీరులా కూరగాయలు మా కోసమే వేసుకొని మేము రోజు రోజు రోజు కొత్త కొత్తయి తెంపుకుని ఒక వారం వాడినయి కాకుండా రోజు ఒక తీరుంకురగాయలు టెంపకచుకొని తింటాం మంచి మీరు
మాకు అట్లా కాదు మేము కూడా మంచిగా మా మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈ పిల్లల చదువుల కోసం ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడాల్సి వస్తుంది ప్రతి దానికి అన్ని కల్తీయే పాలు కూడా కల్తీయే అదే మా ఇంటి దగ్గర ఉంటే మంచిగా స్వచ్ఛమైన బర్రెపాలు మంచిగా కూరగాయలు పండించిన వాళ్ళ దగ్గర తీసు పోయి తీసుకోవడం
ఆ
మంచిగా ఉండేది కాని ఇక్కడ ఇక బయట నుంచి అన్ని మార్కెట్ కి వెళ్ళి తీసుకోవాలి పాలు కూడా అన్ని కల్తీ పాలు ఇస్తాలు ఇప్పుడు
ఆ
ఎట్లైన కొంచెం పల్లెటూరుకున్న సిటీకి చాలా తేడా ఉంటది
ఆ
ఒకరింటికి ఒకరు పోర పోకుండా ఎవరి ఇంట్లో వాళ్ళే ఉండాలి ఇక్కడ అదే పలెటూరులో అయితే మంచిగా చల్లని వాత తావరణం మంచి చెట్ల కింద కూర్చొని అందరు వచ్చి ముచ్చట పెట్టి అందరు మాట్లాడుకొని
ఆ మళక్కడ ఏమన్నాయి న కూడా ఎవరు రారు ఎవరికి ఎవరు తెల ఇక్కన్నా అయితేనేమో మేం మంచిగా అందరం కలిసి మీలిసి ఒకరింటికి ఒకరు పోయి ఒకరు వండుకున్నాది ఒకరు తెచ్చుకొని ఏమి అందరు ఒక దగ్గర కూర్చొని అందరూ సమానంగా చూసుకుండా మంచిగా మాట్లాడుకుంటుంటాం
అవును సేమ్ మంచిగా అట్లనే ఉంటది పల్లెటూరులో గాని ఇక్కడేమో సిటీలో ఏమో ఎవ్వరు ఒక ఎవ్వరు ఇంట్లో వాళ్ళే ఇంట్లో ఎవరి వన్నా ఏవన్నా అయినా కూడా ఇవ్వలారు అదే పల్లె టూర్లో అయితే మంచిగా మంచి వస్తారు ఏదైనా ఆపత వచ్చినా కొంచం కష్టమైన సుఖమైన అందరు కలిసుమెెలిసి షేర్ చేేసుకుంటారు
ఆ
మంచిగా ఉంటారు నీ ఇంకా సిటీల అయితే
ఏమన్నా జబ్ు వచ్చినా కూడా తెలియదు
ఆ తెలివది
ఉ ఎవ్వరి స్వార్థం వాళ్ళ చూసుకుంటూ ఉంటారు అక్కడ
ఏ మరి స్వార్థం వాళ్ళదే ఇలా అసలు పక్కా పక్క ఇంట్లో వాళ్ళు కూడా వీళ్ళ ఇంటికి రారు వాళ్ళ ఇంట్లో ఏమైనా ఎవరు వాళ్ళు పాట్టించుకోరు ఏం లేదు అదే పల్లెటూర్లలో పొద్దున లేచే
ఒకవేళ లేటుగా లేసినా కూడా వాళ్ళ వచ్చి లేవకపోయినా కూడా వాళ్ళ అలా వచ్చి లేపుతారు ఏమన్నా అయినా కూడా ఏమన్నా సాయం చేయలానా కొన్ని చేసి ఏమన్నా తినడానికి ఏమన్నా తినకపోయినా కూడా వాళ్ళు చేసి ఇచ్చి తినమని ఇస్తారు
ఉ హు అందుకే పల్లెటూరే మంచిగా అనిపింది ఇక్కడ అంతా కాలుష్యం కూడా ఎట్లుంటది కాలుష్య అని ఇట్లా మొత్తం మురికాలువలు ఇంటి మట్టి వాసన అంత పోగా ఈ వాహనాల నుంచి వచ్చే పొగ అయినా ఎట్లయినా ఒక పక్షి కనబడదిగా ఒక చెట్టు కనబడది మంచిగా పల్లెటూరాలని అయితే మంచిగా స్వచ్ఛమైన వాతావరణం స్వచ్ఛమైన గాలి
అవును మల్ల అక్కడ అంతా ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల కూడా ఎక్కువ అన్ని ప్లాస్టిక్లను తెచ్చి
మొత్తం ప్లాస్టిక్ ఏని ఇక్కడ అసలు ఏమైనా కూడా మంచిగా ఏం అన్ని ప్రతి ఒక్కటి బయట నుంచి కొనుక్కచ్చుడే కదా ఇంట్లో మన అదే పల్లెటూరులోన అయితే మంచి అన్ని మనం పండించుకొని బర్రెపాలయినా ఇట్లా ఏదైనా కూడా మన మంచి అన్ని మేము దగ్గర ఉంటాయి కాని ఇక్కడ అసలే ఏమి ఉండయి
మళ్ళా అక్కడ ఊకే కూర్చోవడం వల్ల కూడా ఆ ఎక్కడికి పోకుండా ఇకనైతే అన్ని పనులు చేస్తాంటేనే ఎక్సర్సైజ్ లెక్క అయితాయి అక్కనైతే కావాలని ఎక్సర్సైజ్ చేసి
ఆ అన్ని పనులు కదా ఆ ఇక్కడ అన్ని పనులు చేసుకొని మంచిగా యాక్టివ్ గా ఉంటాయి ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటది కానీ అక్కడ ఊరికే కూర్చోవడం ఇగా ఇంట్లోనే ఇంట్లోనే ఇంట్లోనే ఇగ బయటి వాతవరణం తెలువది ముచ్చట్లేదు తెలువది బయట ప్రపంచం అంటే ఓన్లీ సెల్లు ఫోను గంతే ఉంటది అదే బయట అయితే అన్ని విషయాలు తెలుస్తది ఏ ఊళ్ళ ఏదైనా జరిగినా ఏద దేని గురించి చేయడు ఒకల్లి నుంచి ఒకల్లికి అందరికి తెలిస్తేగాని అక్కడ తెల్నే తెల్వే
ఎట్లుండాలే ఎట్లా బిహేవ్ చెయ్యాలే ఎవరితోటి ఎట్లా మాట్లాడాలని కూడా ఉమ్
ఇక్కన్నయితే మంచిగా అన్ని ఎవలతోనిఎట్లా మాట్లాడాలని పెద్దోళ్ళకైనా పిల్లలకైనా ఒకరిని చూసి ఒకళ్ళు నేర్చుకుంటారు
ఉమ్ వాళ్లు అక్కడ ఉండేటోళ్లు అయి మనం ఇట్లా ఇట్లా డ్రెస్సింగ్ ఎట్లా చెయ్యాలే ఎవరు ముందు ఎట్లా ఉండాలో కూడా తెలవదు
ఉమ్
ఎక్కడనయితే అందరూ ఎవరితో ఎట్లా మాట్లాడాలి వాళ్ళని ఎట్లా అడగాలి
డోర్ సౌండ్ ఉమ్ ఆ అన్ని తెలుత్తాయి అన్ని సవలతులకైనా దేనికైనా కూడా పల్లెటూరే బెస్ట్ ఎట్లా అయినా ఎంత సిటీలో ఉన్నా కూడా పల్లెటూర్లో ఒకటి శాం తం ఇల్లు ఉండాలి మంచిగ ఏదన్నా పండుగలకు వచ్చినా కూడా మం మంచి వాతావరణం మంచిగా అందరితోని మాట్లాడడానికి మంచిగుంటది ఇతనైతే అసలు ఏముండది ఎంత పల్లెటూరు అన్ని మంచిగా అనిపిస్తాది పల్లెటూరులోనే
ఉ మా ఇంటి దగ్గరనైతే మా ఇంటి పక్కకి అన్ని పొలాలే ఉంటాయి మంచిగా స్వచ్ఛమైన గాలి
ఉ పొలాలు ఉంటే ఇంకా మంచిగా ఉంటాయి ఇంటి పక్కకు పోలాలు ఉంటాయి
ఆ మంచినీళ్లు
ఉమ్ నీళ్లు కూడా ఎక్కడినుంచి వస్తానయో తెలవదు వాళ్ళు వాటర్ క్యాన్లు కడగరు ఏం లేదు ఆ వాటర్ తెచ్చిపోతారు ఆ ఏం వాటరు ఏమో కూడా తెలియదు అదే మన పల్లెటూరులో నైతే మంచిగా
ఫిల్టర్ వేసుకొని తెత్తరు
ఉ అవి ఇక్కడ మనక అనేతే మంచిగా స్వచ్ఛమైన బోర్ నీళ్లు మన ట్లయి ఉ తాగుతాం కానీ ఇక్కడ ఇగా వాళ్ళు ఎక్కడి తీసుకొచ్చేది తెల్వది ఏం లేదు పాలు కూడా మస్తు కల్తీ తెలుసా మో కొంత మందికి ఎట్లా అయింది ఇక్కడ ఇవాళ పాలు కల్తీ పాలు ఇంకెక్కడునో కూడా కల్తీ పాలు తాగి కొంతమందికి అవస్థ అయిందట
మీరు కూడా అదే పాలు తాగుతారా
ఆ మేము కూడా అవే పాలు మరి ఇగ ఇక్కడ బర్రె ఒక్కో ఇగ అట్లా అయిందని బర్రె దగ్గర బర్రె ఉన్న వాళ్ళ దగ్గ దగ్గరవి తెచ్చినా కూడా వాళ్ళ కూడా అలెమో పౌడర్ కగాలిపి పోతాలు ఇగా తీసుకుంటలేం మేము పాలు
సరేలేండి
ఉమ్ సరే